హలో ఏం జేతల్లు
ఇక్కడ ఉట్టిగా కుసున్నము ఆ ఎటు పోయినవు ఇయ్యలా ఎటు పోయినవ్ ఇయ్యాల
క తొర్రూకు పేనం ఆ సామానంత కొనుకుచుకున్నాము హాస్టల్ సామాను
ఉమ్ ఏ హాస్టల్
ఈరోజు ఏ ఇది హిల్ స్కూల్ అని విజయవాడల ఉన్నది విజయవాడ అవతల ఏలూరు ఏలూరు డిస్టిక్
ఆ
ఇ పో ఎలి ఎల్లుండి ఎల్లుండి పోవాలి ఇగ నైన్త్ కి పోయి అక్కడ రూమ్ తీసుకొని మళ్ళా టెన్త్ టెన్త్ కా పొద్దుగాలనే పోతే పొద్దుగాలానే పోవాలి
ఆహా గంత దూరం ఎందుకు పోతానవు మరి ఇక్కడ లెవ్వ స్కూల్స్ మరి
ఎమ్మో అక్కడ ఎంట్రన్స్ రాతే వచ్చింది ఎంట్రెన్స్ ఉన్ను ఇది ఇంటర్వ్యూ పెట్టిల్లు
ఎ ఫేల్నానవ పాసైనవా
పా పాస్ అతం మనం ఫెల్ కామ్
మరి ఏ మరి ఏం ఏముంటది మరి స్కూల్ల స్కూల్ల ఏముంటది మరి అంతా గొప్పగా మీక్కడ ఇక్కడ మీ మీకడలేవ స్కూళ్ళు
ఇక్కడ ఉంటే అక్కడ మంచి మంచి ఆ మంచి స్కూల్ అట
ఆ అంటే మంచిదింటే మంచి కొత్త కొత్త కలర్లు ఎతర
ఆ మంచిగా అంటే మంచిగా స్టడీ బాగుంటందట మంచి ఫుడ్ బాగుంటదట
ఆ
మంచిగా
ఉమ్
పెద్ద గ్రౌండ్ ఉంటది
హ్మ్
ఇగ ఆడుకుంటాం
పోయినా మరి స్కూల్ జూసినవ నువ్
ఆహా రొండు సార్లు పోయినా ఒకసారి టెంట్రెన్స్ రాత్తానికి పోయినా ఒకసారి ఏమో ఇంటర్వ్యూకి పోయినా
హ్మ్ మరి నచ్చిందా
నచ్చింది
మట్టే ఏం జెప్పిర్ అక్కడోళ్ళు మంచిగా ఉంటది అన్నరా బాగోడదు అన్నరా బలే
మంచిగా మంచిగ్ జెప్ తరట క్లాసెస్ గూడ
స్కూల్ ఎట్లున్నది మంచిగా మొత్తం మా మట్టి మట్టి దుమ్ము దుమ్ము ఉన్నద చెత్త చెత్త్ ఉన్నద స్కూలు
ఏ మొత్తం ఏ మొత్తం ఫ్లోర్ అంటే పాలిష్ బార్డర్లే
ఆ
టది అర్ ఆ చైర్ కూడా అది చైరో అర్దం కాదు లేకపోతే ఇది టేబుల్ అర్దం కాదు రొండు కలిపే ఉంటయి
ఆ
రొండు కలిపే ఉంటయి
ఆ
మంచిగా అక్కడ ఒక్ ఒక రోజు తిన్నా ఈ ఇడ్లీ తిన్నా మస్తున్నది మంచినే రొండో మూడో పెట్టిన్లు
హ్మ్
చట్నీ కూడా మంచినే ఏత్తాన్లు
ఆ
తిన్నా ఆ గ్రౌండ్ చూసినం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన
మరి ఎన్ని మార్కులు అచ్చినయి చెప్పే
పలే
ఎందుకో
ఏమో చెప్పలే మళ్ళ పాస్ అయినావు అని రమ్మన్నరు
ఆ
ఏమో
పాస్ అయినవ్ మరి పాస్ అయినవ్ రమ్మంటే పోయినవా పోయి ఏం చేసినవ్ మళ్ళ
పోయి ఇంటర్వ్యూ పెట్టిన్లు
ఆ కొట్టిన్ర ఇంటర్వ్యూ చెప్పి ఇంటర్వ్యూ పెట్టినప్పుడు కొట్టిన్ర ఏమన్నా
కొట్టలే కొట్టలే మంచినే క్వశ్చన్స్ అడిగిన్లు చెప్పినా మళ్ళ ఈ మళ్ళా ఆ ఇది ఇదేంటిది బ బయటకొచ్చినం బయటికొచ్చి మళ్ళా ఇదేంటిది ఆ ఆటో ఎక్కినం వి డైరెక్టు విజయవాడ ఆటో ఎక్తే ఆటో విజయవాడ వోయింది మల్ నాగోర్సుల్ ట్రైన్
నాగర్సుల ఉమ్
నాగోర్సుల్ ట్రైన్ ఎక్కినం
హ్మ్
ఎక్కీ
ఎక్కడ ఎక్కడ దిగీరు మధ్యల దిగిరా ఉం
మళ్ళా బస్సు ఎక్కినం
ఉం ఉం
ఇంటికి వచ్చినం
హమ్
హ్
అక్కడ మరి పోయి పోయి ఎన్ని రోజులు రోజుల ముందు పోవాలి పోతే మరి అడిగిపోతే పో పోయినప్పుడు ఏం చేస్తారు ఎట్లా పోవాలి ఇంది కింత దూరం నుండి ఎంత దూరం ఉంటది అది ఉం
తర్వాత ఇది త్రీ నాట్ ఎయిట్ అని బస్ ఉంటది ఆగిరిపల్లి
ఆ ఆగిరిపల్లి ఆ
ఆ ఆగిరిపల్లి నుంచి ఆటో ఉంటదట
ఆ ఆటనా పోయినావా నువ్వు పోయినావు ఆట అంటావు ఎందుకు
ఉంజ్జ్
నువ్వు పోయినావగా
ఆ
మరి పోయిన ఆట ఆడ పోయి ఉంటదిన ఉంట ఉంట సూ సూచనవుదా నువ్వు
ఉం
ఆ
ఫస్ట్ ఎంట్రెన్స్ పోయినప్పుడేమో ఆగిరిపల్లి దిగి డైరెట్ స్కూల్ కాడకే తీసుకపోళ్ళి అటే
ఆ హ అవునా
ఇంటర్వ్యూ పోయినప్పుడు ఎవరు రాలే ఇంకా డైరెక్ట తోడపల్లినే దింపిల్లిగా తోటపల్లి దిగుతే లోపలికి నడుచు పోయినాం మళ్ళా టి టిఫిన్ చేసిలా అంటే చే చేయలే అన్నం అ చేసి రాపో అన్నాడు అడు
హా హా ఎందుకు వాళ్ళు పెడతారు అనుకున్నావా ఆ
పెడదే పెడదే కూడా తినీరా పో మళ్ళా అడదాం క నడుచుకుంట పోయి టిఫిన్ తిని మళ్ళా
ఆ ఆహా అటు పోయి ఇటు వచ్చరికే అరిగి నట్టు ఉంది మొత్తం
ఆ
ఆ హ
ఉ హమ్
శ మరి ఏమన్నారు క్వశ్చన్ ల ఏమి అడిగిర మరల్లా
క్వశ్చన్లు ఏం అడిగ స్పెల్లింగ్ అడిగిల్లు
అన్ని తప్పులు రాసినావా కరక్ట్ రాసినవా
ఉహ్ కరెక్టే రాసిన హ
ఏమేమి క్వశ్చన్ అడిగిళ్ళు ఏమి స్పెల్లింగులు అడిగారు
ఏమో రిస్ేష న్ అడిగి అడ్మనిస్్రేషన్ అడిగిలు
ఆ
ఆ ఇది ఏంటిది ఫోటో సింథసిస్ అడిగిల్లు
ఉం
ఇంకా ఇంక ఏమి అడి గిల్లు ఇంక ఏమో అడి గిల్లు హ్మ్ హ్మ్ మరి నువ్ నాట్ నాటు బెడతలేవా??
దేవ్వుడా
దు దునిక్ దుని మొన్న దునికి నట్టున్నావ్గా
దున్నించిన దున్నించినట్టు ఉంది నీకే నువ్ జూసినవా ఈడకొచ్చి పీకే మానరుగా నన్ జూసినవా అందరు దున్నితారు కాబట్టి అడుగుతానావ
ఆ
అహ స్కూల్ మొత్రం మొత్తమే స్కూల్ అయితే నచ్చిందంటావ్
ఆ
మరి ఉంటావా మర్ మధ్యాహ్నం మధ్యాహ్నం ఇంటి కొత్తవ నేను నాకు ఉండ బుడ్డయిత లేదు మా అమ్మ లేదు మా నాన్న లేడు మా అన్న లేరు బల్లెకి క్రికెట్ ఆడుకున్దామా ఒక రోజు రోజు క్రికెట్ ఆడుకున్నాం కదా నాకుండా బుద్ధి అయితలేదు అని నేడుతవా
హు ఇంక ఆడన్ కూడా ఆడపితవా క్రికెట్ క్రికెట్ అన్నా కబ్బడి అన్నా ఖోఖ అన్నా రోజు సాయంత్రం ఆడిపితారు
ఆ
ఇంకేంది రోజు సాయంత్రం ఆడుకుంటాం మధ్యాహ్నం ఇంకా నైట్గా ఏముంది నైట్ ఫ్రెండ్స్ అవుతారు ఫ్రెండ్స్ అయితే మంచించిగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏమ్
హయ్
వుందా మంచిగా ఉంటే
ఆహా
ఆడ మంచి బెడ్ చూస్తాడు ఆడ అన్ని అన్ని మంచిగా ఉంటాయి వాడ్ ఇంతటి గొడవ పెట్టుకోకుండా
ఆహా జాగ్రత్తగా ఉంటావా లేకుంటే తినే పని జెస్తావా పోయి ఆహా
మెయిన్ గా ఫుడ్ కూడా మంచిగా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయ్యాలి లేకపోతే రెండు ఇడ్లీలు వేసి పంపుతారు
హా అవంతే
వాల్తోని మంచి ఫ్రెండ్షిప్ ఉండాది
హ్మ్ నుంచ్ వెళ్తున్న ఫుడ్ ఎక్కనైనా మంచి ఫ్రెండ్షిప్ చెస్తే మంచిగా ఉంటది ఇంగా మళ్ళ మన మనం ఏదో చేతులు ఇచ్చినట్టు పిచ్చి పిచ్చి మాట్లాడితే వాళ్ళు బలుపు ఉన్న అని అన్నట్టుగా ఆ వాళ్ళు కొంచం మనక్కడ ఎక్స్ట్రా చేస్తాంటారు ఆ మరి ఇదే ఫస్ట్ టైమ్ ఆ
పస్ట్ టై
ఆ అది పోవాలంట ఫస్ట్ఫ కొత్ పో పోర్నిపించి మళ్ళ తర్వాత ఆ అడబోయిన తర్వాత నాకు ఉండ బుద్ధి అయేద్ లేదని ఏడుతావా
ఏ ఉందిగానీ ఒక వన్ మంత్ సట్ అయితే అంత సట్ అయితేను
అంతే ఆటో ఇటో ఉండ బుద్ది కాదు కాని అ ఉండ బుద్ది కాకపోయినా కూడా ఉంల్సి ఉండాల్సి వస్తుంది అంటవ్
ఎం
మళ్ళీ టీసీ గీసీ అన్ని పడకపోతవ్ మళ్ళీ అడిపోయినంక ఇయ మంటే ఇయరు కదా
అమ్మ ఇందాక ఎముంది ఆ నేను ఉంటా అన్నాంక అయిపోయింది ఇంక అయిపోయింది ముచ్చట అయిపోయినట్టే
ఎన్ని లెక్కలున కూదరదు కూదరదు అంటావ్ మరేంది మరి ఎమున్నా తింటానికి ఏం పట్టుకో బోతన్నావు
తింటానికి ఏముంది అన్ని వాళ్ళే పెడతారు అడ స్నాక్స్ అన్ని వాళ్ళే పెడతారు
ఉమ్
అన్ని స్నాక్స్ అన్నా లేవు స్నాక్స్ అన్నా లేప్తేమన్నా ఎవరు స్పెషల్ గోతే మన కేక్ కాటింగ్ అనా ఏయినా ఏయిన ఉంటాయి
హమ్
ప్రతి ప్రతి అంటే ప్రతి పండగ చేస్తారు. అడ ఇంకా ఏం వుంది మే దసరాకి అను సంక్రాంతి తప్ప ఎప్పుడు పంపారు ఇక ఇక దీపావళి అయినాకనే ఇక
ఆ అవునా
దీపవళికి ఇది ఏంటిది ఇక బోనాలు యి అని అక్కడ్నే ఇక
ఇక బోనాలు దీపావళి పండగలు చూసుకుంటే ఇక చదువుతుందా మనకు ఉమ్ ఇక్కడ ఏమున్నది ఆ మీ ఇంటి మీ ఇంటికి పోతే ఏం నందదూరం నుంచి పోతే కోడిని కోసి కోడిని కోసి చికన్ పెడుతారు ఏం వుంది అడ అడకన్న ఇడే మంచిగా ఉంటది
ఉమ్ మండే మటన్ పెడతా నేను
ఆ చికెన్ పెడతారు మటన్ పెడతారు అంత తప్పే ఉంటది అలా
మ్మ మొము అయితే రెండు పూటలు తింటాం ఎముంది
ఆ
తిన్న ఎరగాల్సిందే మళ్ళ
అ ఏదా ఏద ఎప్పుడు ఎప్పుడుతే ఎప్పుడుది న తెలే
ఆమ్
ఆ మొత్తం మీద పోతా మరి పోయి జైన్ జైనింగ్ ఎప్పుడట మరి చెప్పిరా
జైనింగ్ చెప్పి టెన్త్ కథ
హమ్
ఎంతకు పోవాలే ఒక రోజు ముందే పోవాలే
పోయి పోయి ఒక రోజు ముందు పోయడుంటారు బస్ స్టాండ్ లో పనుకుంటార
అహ అక్కడ మంచిగా ఇది ఏంటిది నైన్టీ నైన్ బాక్స్ ఉంటది
ఆమ్ మరి వేలు వేలు వేలు అయితే క పైసలు దానికి మరి ఎట్లా
ఆహె ఒకరికి మూడు వందల యాభై ఇద్దరికైతే నాలుగు వందల యాభై ఉమ్ మంచిగా బెడ్ ఉంటది ఫుడ్ నాట్ యలోడ్
ఆమ్
ఇప్పుడు నాటాలోటు ఉంటది ఇంకా మంచి ఇంకాంచి ఇం తెల్లలుగా ట ఇంటికి లేసి వపోవాలేక
ఆహా
సార్లే మరి
ఆమ్